నమస్కారం అండి బాగున్నారా.
బాగున్నారా అండి.
ఆహ్ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం చేస్త.
ఆహ్ బాగున్నామండి మీరు బాగున్నార్. దా
టమంటా ఎందా అండి
ఏం చేస్తున్నారండి ఆ చేస్త చిన్నండి
నేనండి పిల్లలకి భోజనం పెట్టినండి ఇంత అవునా అండి
అయిందా అంత అంట మీ భోజనం అది
పెట్నా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి తొందర ఇప్పుడ ని ఇప్పుడు పప్పు చేస్త లాండే పెసర్ పప్పు కొంచెం డి చల్ పక్క ఆన్నా
ఆ
పోపు చేసినయి చిన్న పిల్లలకి లిక్విడ్ కర్రీస్ అంటే ఇష్టం అండి అప్పుడ అలా వేయించినామండి పెరుగున్నది అయితే నేను ఫెస్టివల్ గురించి మాట్లా మాట్లాడదాం అనుకుంటున్నానండి కోలాలా ఫెస్టివల్ గురించి వ మాట్లాడదా అనుకుంట
ఆ చెప్పండి ఉన్నాయంండి మీకు బోనాలు పోూలాలండి
ఆ ఉన్నాయంండి
అండీ
ఆ మీరు పోలాల ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతారండి మీ దగ్గర
అవునండి ఇట్లా ఎడ్లని అలంకరిస్త ఇస్తారు వాటికి ఇంకా రోజు ఏం పని చెప్పారు కదా అని అండీ మీరు ఎట్లా చేసుకుంటారండి పూలలు పడుగని
మాకు పొలాల పడుగ చాలా పెద్ద పడుగ అండి మాకు అయితే మేము పెద్దవాళ్ళకి ఆ రోజు బియ్యం ఇచ్చుకుంటా టమండి మేము ఇస్తాం నెక్స్ట్ ఏంటంటే ఆ రో ఎడ్లు ఉంటాయి కదండి వ్యవసాయం చే వాళ్ళింట్లో కంపల్ సారి ఎడ్లు అనేటివి ఉంటాయి కదా వాటిని మంచిగా వాక్ తీస్ తెల్లి క అంటే మంచిగ అశుభ్రంగా కడిగి తీసుకొస్తార దానికిలాకి మంచిగా కలర్ వేస్తారు కా దానికి మంచిగా గజ్జలు కడతారు మంచిగా ఇవి గం టలు పెడ్ తరు చాలా బాగా గంగిరెద్దు లాగా అలం కరించడం జరుగుతుందండి మా దగ్గర ఇంకేంటంటే
హ్మ్
క అత్తమ్మ వా మూడు రోజులు పండగ జరుపుకునేవ రండి పోలాలని ఇప్పుడే కొంచెం అంటే జనరేషన్ చేంజ్ అయినా కొద్దీ ఆ పండగల ఆం అంత ఉపవాస అనేది అ అట్లా ఉంటలేరు ఒక్క రోజులో అయిపోంది ఎందుకంటే ఫుడ్ హెల్దీగా లేదు కదండి కల్తీ తినడం వల్ల అంత ఎనర్జెటిక్ గా కూడా ఇప్పుడు ఎవ్వరు లేరు అన్ని త్రీ త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండాలంటే ఏ మామూలు విషయం కా అది కదండి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతది అయితే
మీరు ఎన్ని డేస్ ఉంటాండి మరి ఫాస్ట్ టింగది
మేము పొలాల రోజు ఒక్క రోజు ఉంటామండి ఫస్ట్ అసలు చిన్న పోలాలనేసి ఫస్ట్ రోజు చేస్తారండి మా దాంట్లో తర్వాత పోలాల పోలాల రోజు ఏంటంటే చనిపోయిన వాళ్ళు టారు కదండి మా ఇంట్లో అయితే మా అత్త త్తమ్మ వాళ్ళ చ మా అత్తమ్మ గారు చనిపోయారండి ఆమెకి మో క్కడం అన్నట్టు మేమిప్పుడు అయితే ఆ రోజు ఏం చేస్తామంటే ఆమెకి ఇష్టమైన వంటలన్నీ చేస్తామండి అంటే కొంతమంది బబ్బెరి గారెలు ఇష్టాం కొంతమందికి పెసరపప్పు గారెలు అంటే ఇష్ ఇష్టాము ఇట్లా కదండి మేము ఆ రోజు పెసరపప్పు గారెలు చేస్తాము బబ్బెర గారెలు కూడా చేస్తాము రెండు రకాల గారలు చేస్తాము పూరీలు చేస్తాము నక్స్ ఒక స్వీట్
పేసరు పప్పుయా
కష్టమండి తింటారు గారెలు కాని అంతా అంటే అవి ఆ వాళ్ళు పిల్లలకి గ్యాస్ ఫామ అవుతంది అనేసి వాళ్ళు ఏదో అట్లా కొంచెం ఒకటి తిన్ అది అంత ఎక్కువ తినరండి
హ్మ్
ఇంకేంటంటే అది డైజెస్ట్ కూడా కాదు చిన్న పిల్లలు కదా మనకే ఎప్పుడో ఒకసారి తింటే కరెక్ట్ డైజెస్ట్ కాదు పప్పులు తింటే గ్యాస్ ఫామ్ అయిపోతది అయితే గారెలు చేస్తామండి ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటాము మా అతమ్మ పేరు మీద ఏ మసాల అంటే సాల్ట్ పసుపు ఆకారం ఉన్నాయి ఏమి అంటే ఏమి తినమండి
హ
హ ఏమంట ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి
అంటారు మరి ఆ రోజంతా మీరు ఇట్లా వ్యవసాయ ఉన్నాయేమో కదాండి మీకు
అవునండి ఆ రోజు ఇంకేమంటే ఎడ్లు చేసుకుంటామండి మట్టి పుట్టమన్ను తీసుకొచ్చి ఆ ఎడ్లు చేసు కుంటాము ఆ రోజు ఆ అంటే మన ఇంటి దగ ఎలా అంటే తులసి చెట్టు దగ్గర పెట్టి ఉంచుతామండి ఇటి ఇట్లాని రెండు జ ఒక జత అని చేస్తాం అంటే అంటే రెండు ఒక జత అంటే రెండు కదండి రెండు ఎట్ల చేసుకొని అక్కడ ఉంచుకుంటాం ఒక రోజు అంతా మా ఇంట్లో టనే
హు
అట్లా ఉంచి వత్తం వ దన్ని చేసి ఇంకా ఏంటంటే మేము పొలాలకి ఇస్తరాఅకులు కంపల్సరీ ఇంట్లోనే తయారు చేసుకుంటామండి బయట నుంచి పేపర్ ప్లేట్స్ అట్ల ఏమి తెచ్చుకోము ఎందుకంటే మేము మా చేతుల తోటి అన్ని ఆరో మేమే చేసుకోవాలండి ఫాస్టింగ్ ఉండి అన్ని చేసుకుంటే నే వా ఆత్మశాంతిగా ఉంటదనేసి మా నమ్మకంమండి అట్లా ఆ రోజు ఇంకా మేము అత్తమ్మ చనిపోయింది కాబట్టి ఆమెకి మేము చీర పెడతాం ఆ రోజు కంపల్సరీ ఆ సాయంత్రం ఆర ఆర అయిపోయి తర్వాత నే మేము నైవేద్య ధ్యాల అనేటివి పెడా అండి నేము చేసిన వ అన్ని ఒక ఒక ఇస్త ఒక ఆకులు అంటే అంటే ఇస్తర ఆకులు చేస్తాం కదండి అవే ఆకులలో ఊ పిడతామండి ఇంకా ఏంటి అండి టే అల్ మా ఊర్లో ఏంటంటే ఎడ్లని అందరు మంచి మంచి అలంకరిస్తారు కదండి అట్లా మంచిగా గంగిరెద్దులాగా అలంకరించుకుంటాం కదా సాయంత్రము ఐదుటి
హు
అంతోటి ఎడ్లని ఊ
ఊరేగింపు చేస్తా
మంచి ఊరే ఎగలి అవునండి పోచమ్మ దగ్గర వెళ్లారు ఐదు చుట్టూ తిరుగుతారు ఇంకా మేమేంటి అంటే ఐదు చుట్లు తిగి వచ్చిన తర్వాత, మళ్ళీ ఇంటికి వస్తాయి కదండి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము వాటికి ఉమ్ మా బంగళ ఆరే తీ ఇస్తాం పాట పాడత మంగళారతి ఇస్తాము ఇంకా మంచిగా పాటలు వాడతాము వాటి యొక్క కాళ్ళ మొకుతాము దాని మధ్యలోకిళ్ళి అటు నుంచి ఇటు అటు నుంచి థెలినాటు కానీ అవి ఆ రోజు ఏమన్నాయండి శివ పార్వతుల యొక్క అరచ
తకుండా మామూలుగా తినడానికి కర్రీస్ ఏం చేస్తారంండి మరి ఆ రోజు
ఆ సది అంటే అవి నానా పప్పు నానబెడతాం కదండి అదే పప్పు కర్రీ చేస్త వస్తాం అండి మేము ఆ రోజు పప్పు చారు అన్నం పప్పు చారు అన్నం ఇవేపు చేసుకుంటాంండి అంబల్ సరే ఆజ చేయాలట అయమ పెద్దవాళ్ళు అవే చెప్ రు మేము ఇగ కంటిన్యూ అవే చేస్ పోతున్నము ఇంకేంటంటి వాటికి మంచిగ ఆ మ్ ఆరతి పూజ అన్ని చేసి వాటి కాళ్లు ముక్ కుతం నెక్స్ట్ ఏంటంటే రెండు ఇస్తరాకులు తీసుకొచ్చి ఫస్ట్ అన్ని అంటే మనం ఇన్ ఏం ఏం చేసుకున్నామో అన్నము గారెలు పూరీలు కూర ఇంకా స్వీట్ ఐటం అన్ని ఇస్తరాకులు ఒక్కొక్క టి సేమ్ అన్ని రెండు వేస్తామండి మేము ఎడ్ల కట్లా తినిపిస్తామండి ఆ రోజు కంపల్సరీ అ
చాల్ బాగా చేసుకుంటారు కదండి అన్ని
తని తినిపిస్తామ్ ఆ మేము రావండి పూలలు మాకు పెద్ద పడుగ కదండి మేము చాలా అంటే చాలా గ్ మంచిగా జరుపుకుంటాం ఇంకేంటంటే మాకు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి పూలాలు జరుపుకుొనే వాళ్ళను వాళ్ళకు రా అంట గదా మమ్మల్ని పిలువండి. అనేసి అంటారు అంటే ఇది కొంచెం చూడ్డానికి కొత్త కొత్ త్తగా ఉంటదండి. ఇప్పుడు దీపావళి అం అంటే నార్మల్గ అందర్ చేస్ కుంటారు దసర చేసుకుంటారు. ట మీ వింతగా అంటే అంటే మంచి ఇల్లు అలికి మంచి అన్ని పాత పద్ధతులన్నీ ఆ రోజు ఒక రోజు గుర్తు తె తెచ్చుకున్నట్టు ఉంటదండి. మంచిగ పూలు కడతాము మంచిగా
హు మొత్తానికి అయితే పోలాల్ ఫెస్టివల్ మిరు
చాల బజార్
అన్ని నీట్గా చేసుకొని ఉంచుకుంటారు. కదా అండి ఇంట్లో
అవునండి. ఒక నెల రోజు మొత్తం అసలు మేము నాన్ వెజ్ తినమండి. పోలాలకు ముందు
అవునా అండి నాన్ వెజ్ పిల్లలు పెద్దలు చిన్న పెద్ద అంతా
హా హా ఏ వ్ వర్ తినం అండి ఒక్క వార్ మంత్ అస్సలు నాన్ వెజ్ అనేది ఇం ట్లో వండుకోమండి ఇంకేంటంటే నెక్స్ట్ డే గురుగులు క్లీన్ చేస్తారండి మళ్ళీ ఇం కా మేము ఎడ్లు చేసి ఉంచుకుంటామా కదండి. తులసి చెట్టు దగ్గర ఉంచుతం అన్నం కదా వాటిని
దగ్గర పెడతారా అండి. హ్
ట్టి తోటి చేసినవి ఉంటాయి. కదండి అవి తులసి చెట్ దగ్గర ఆ రోజు నైట్ ఉంచుకుంటం నెక్స్ట్ నెక్స్ట్ డే ఏం చేస్ స్తమండి వాట్ టిని ఏంట ఇప్పుడు జంటగా ఉం ఉంటరు కదా అండి ఇప్పుడు ఒక జంట పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మిడిలోళ్ళకు అంత ప్రాధాన్యత ఇవ్వరండి పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఆ ఎడ్లు పట్టే ఎడ్లు ఇట్ల గంపలో వేస్ కొని పసుపు కుంకుమ అన్ని వేసుకుని డప్పుల తోటి వాగు దగ్గరకి తీసుకెళ్తారండి
హా
వాటిల్ వాగ్ దగ్గర తీసు కేళ్తరు వాళ్ళు కూడా మంచిగా పసుపు పే పసుపు పూసుకుంటరు బో చూపెట్టుకుంటు ఇంకా మేము కూడా ఏం ఏంటంటే వాగు దగ్గరికి వెళ్తామండి మేం
మొత్తానికైతే చాలా బాగా చేసుకుంటరు కదండి మీర పండు
అవునండి ఆ అవునండి చాలా బాగా జరుపుకుంటాం అసలు అది చెప్తా ఉంటే ఇంకెప్పుడు పోలాలు అస్తదా అన్నట్టు ఉన్నదండి మాకైతే ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే గురుగులు అనేటివి అంటే ఆడవాళ్ళు తీసుకెళ్తారండి గురుగులని గురుగులు తీసుకెళ్ళలి వాగుదగ్గ దగ్గర మంచిగా వాళ్ళు ఏంటంటే గౌరమ్మ పేరుస్తారండి గౌరమ్మ పేల్సి ద పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని మంచిగా ఆ బతుకమ్మ అడి నట్ ఒక ఐదు రౌండ్లు ఐదు పది రౌండ్లు ఇట్లా తిరుగుతరు పాటలు పాడుతరు ఇంకా ఏంటంటే ఫస్ట్ మా తెలుగు ప పండగలు అన్ని వస్తాయి కానీ ఫస్ట్ ఏంటంటే నిమజ్జనం చేసేటివి ఎడ్లు మాత్రమే అండి మా పోలాల ఫస్ట్ పండగ నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అయితది పోలాల తర్వాత కని వినాయక చవితి అస్ తది
అవునండి
అనేది పను చూస్
మొత్తానికి మీరు కూడా చాలా బాగా చేస్ కుంటరన్నట్టు ఈ పండగని
అవునండి చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాం అసలు సంవత్సరానికి ఒ కరే కదండి చాలా బ
ఆ జరుపుకుంటాం అండి పూలాల జరుపుకుంటాము ఇంట్లో పిండి వంటలు అది కూడా చేసుకుంటాము ఇంకా అండి పిల్లలు తిన్నారా అండి
పిల్లాకి పెట్
ఆ తింటారు పూరి ఎక్కువ ఇష్టపడతారంండి పూరి అయినా ఈ చెన్నపిండితో చే మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టపడతారండి పిల్లలు పూరనయితే ఇష్టంగా తింటారంండి
పగ రోజు అయితే మేము మా దగ్గర అంటే మొత్తం నాన్ వెజ్ే తీసుకుంటాం అండి ఇ వన్ మంత్ మొత్తం ఫాస్టింగ్ ఉంట అంటే నాన్ వెజ్ తినం కదండి బడగ రోజు మాత్రం కంపల్సర నాన్వ వెజ్ తెచ్చు ఉంటామండి ఆ రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటా మళ్ళీ చే అంటే పూరీలు ఎక్కువ అంటే నార్మల్ గా వేడి వేడి ఉంటేనే బాగుంటాయి కదండడి
అవునండి ఉమ్ చల్లగై టే ఏవి కూడా తినాలని పించదండి వేడి వేడిగా అయితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదాండి
తిన్ ఎంత సేపు మాట్లాడినందుకు ధన్యవాదాలండి
ఓకేనండి ఓకే ఓకే నా